చెప్ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లే అండి మామూల్గనే ఉన్నాము
అంటే ఈ టైమ్లో మాట్లాడ్ తున్నారు కద ఏమన్న వర్క్లో ఉన్నారేమో అనుకున్న
ఉం వస్తలేదండి ఇప్పుడు
ఏమి అండి మీ వాయిసు వినపడడం లేదు హలో ఆ
ఏం చేస్తున్నారండి హలో హలో
నెట్వర్క్ బాగా వస్తుందా మీకు
ఆ మాకు ఫుల్గా గ ఉందండి మీ దగ్గర ఉందా బాగా
ఆ మా దగ్గర కొంచెం స్లో ఉన్నిట్లుంది మీ వాయిస్ సరిగా వినబడడం లేదు ఇప్పుడు ఓకే అండి
ఆ ఏంటండి విశేషాలు
మూవీస్ కానీ చేస్తా ఉంటారా మీరు రెగ్యులర్ గా
నేను చూడనండి అంత ఇష్టమే ఉండదు నాకు అసలు చూస్ అయితే యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ అవ రీల్స్ ఉంటాయి కదా వీడియోలు
ఉమ్
అవి చూస్తా ఉంటానండి
హు
మీరు చూస్తారా ఎక్కువగా సినిమాలు
సినిమాలు పర్టికులర్ గా అంటే చూడము ఏమన్నా మూవీ బాగుంది అంటే రివ్యూ కాని బాగున్నప్పుడు అంటే మూవీ రూల్స్ అంటే ఆన్లైన్ యాప్ స్ ఉంటాయి కదా అవి డౌన్లోడ్ చేసుకొని కోవడమే అండి అంటే థియేటర్కు వెళ్లి చూసే అంత టైం ఉండదు అంత ఇంట్రెస్ట్ ఉండదు అది కాక ఇప్పుడు ఏమన్నా మూవీ రిలీజ్ అయితే టికెట్ కూడా చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ వన్ వీక్ అలా
అంటే మీరు థియేటర్కి వెళ్తారా ఫోన్ లోనే చూస్తారా
ఎక్కువగా హోమ్ లోనే ఎక్కువగా చూస్తా ఉంటాము అంటే
అంటే అందరూ కలిసి చూడరు మొబైల్స్ లో ఎక్కువగా డౌ ఎవరెంతకు వాళ్ళు డౌన్లోడ్ చేసు కొని చూసేస్తారు
ఉ ఏ మూవీలు అంటే మీకు బాగా ఇష్టం అండి
మూవీస్ అ నేను ఎక్కువ చూసేదంటే హారర్ మూవీ చూస్తాను కామెడీ మూవీ చూస్తాను ఆ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అండి మీరు ఎలాంటి మూవీస్ ఎక్కువగా చూస్తా ఉంటారు
నేను అసలు సినిమాలే చూడను అండి
అంటే ఇంతవరకు అంటే ఉంటయి కదా కొన్ని ఈ ఫ్యా మిలీ తో చూసేటివి అలా కూడా ఒక సిన్మా కూడా చూలేదా ఇంతవరకు
చిన్నప్పుడు ఎప్పుడో అప్పుడు అంటే కొంచెం ఈ మధ్య నేను సినిమాలు చూడడం మానేసి ఒక నాలుగైదు
అంటే సినిమాలు చూడరంటే సీరియల్ చూస్తారా
సీరియల్ కూడా అంటే ఖచ్చితంగా ఇదే చూడలి ఈరోజు చూడాలి చూడపోతే బతకలేను అన్నట్టు కాకుండా నేను చూ అంటే నేను ఫోన్ చూస్తాన్నప్పుడు వస్తా ఉంటాయి అప్పుడు చూస్ ఉంటాను
ఆ వునా
నేను దాన్ని వెతికి మరీ చూసేది ఏముండదు
ఆ
అంటే మనం ఎక్కువగా ఏ చూస్తాంటామో వస్తా ఉంటాయి ఒక్కోసారి వస్తాయి ఒక్కోసారి రావు వచ్చినప్పు ప్పుడు చూస్తాను రానప్పుడు వాటి కోసం ఏం వెతకన్ నేను ఉ
నేను అంతే అండి అంటే వస్తన్నాయి అంటే యూట్యూబ్ లో ఇన్స్టాలో వస్ స్తా ఉంటాయి కదా అప్పుడు చూస్తాను ఇంకా పర్టికులర్ గా దానికంటూ హాట్స్టారు జీ ఫైవ్ అట్ల ఉన్నాయి కదా దాంల కోసం యాప్లు వాట్లకయితే వెళ్ళను
అంటే మీ దగ్గర ఉన్నాయా యాప్స్ అన్ని కూడా ఆ
ఆ అంటే ముందు నిన్న అయి కానీ ఇప్పుడు చేయడం లేదు
ఎందుకనండి
పెద్దగా చూడ్డానికి
అవునా మరి మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు
ఆ ఖాళీ సమయం అదే ఇన్స్టా లో యూట్యూబ్ లో రీల్స్ అలా చూస్త ఉంటాం
ఉహు అంటే రోజు చూస్తే బోరు కొట్టద
ఆ అంటే రో రోజు సేమ్ రీల్సే రావు కదా
మ్
హలో మీరు అన్నిమీరు రీల్స్ కానీ చేస్తూ చేసి అప్లోడ్ కాని చేస్తూ ఉంటారా రీల్స్ అంతా అంటే సోషల్ మీడియాలో
ఇది వరకు చేశానండి అట్ల ఇది వరకు ఇష్టం ఉందండి
మ్
కాని ఈ మధ్య రోజుల్లో అట్ల ఏమి ఇష్టం లేదండి
ఆ అండి
ఉరక రీల్స్ చూడటం అంటే ఇంకేమి అంతకుమించి ఎక్కువ
అవునఅర్థమైంది
ఉ మీరు చేస్తుంటారా రీల్స్ గట్ల
ఆ అద అలా ఏం లేదు అంటే ఏమన్నా మంచి ప్లేస్కు గన అలా వెళ్తే ఇన్స్టాలో గన స్టోరి వేసాను ఆ ప్లేసు అంతే
హ్మ్ స్నాప్చాట్లు అట్లా ఏమన్నా వాడతారండి మీరు
ఆ యూజ్ చేస్తామండి ఇంకా స్నాప్ చాట్ లోనే కదా ఫోటోలు మంచిగా వస్తాయి ఆ నీ ఆల్మోస్ట్ అందరు యూజ్ చేస్తా ఉంటారు కదండి
ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగ వస్తాయి కదండి
ఏమో అండి నేను ఎప్పుడయితే ఇన్స్టా లో ఫోటోలు తీసుకు లేదు స్నాప్ యూజ్ చేస్తాను ఇంకా నార్మల్ కెమెరా అంతే
ఊహు
అంటే సోషల్ మీడియా వల్ల అంటే యూత్ అంటే మ న్యూ చెడిపోతున్నంటారు లేకపోతే ఏమన్నా న్యూజెస్ ఉన్నాయంటారండి మీ అభి ప్రయం పకారం
ఊ రెండు జరుగుతున్నాయ్ అండి కొంతమంది వాటిని వాడుకొని ఆ భవిష్యత్తులో అంటే ఉన్నత స్థానాలకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నాల్ జీవితాల్లో కొంతమంది వాటిని కాలక్షేపంగా చూస్తు తు జీవితాలు నాడే గడిపేస్తారు రూమ్ లో ఇళ్లల్లో ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు
అవును
అంటే మనం వాడుకునే దాన్ని బట్టి దీంట్లో ఫోన్లు అనేది ఆ సోషల్ మీడియా యల గాని ఫోన్ లో గాని రెండు ఉన్నాయి మంచి ఉంది చెడు ఉంది మనం మంచి చూస్ అదే మంచిగా ఉంటుంది చెడు చూస్తే చెడు ఉంటుది అలా చెప్పలేం ఎవర్ మైండ్ ఎలా ఉంటదని
అవునవును
ఊ మీరు మీ అభిప్రాయం చెప్పండి
ఉమ్ షోసల్ వి యా వల్ల ఇగ అలా అంటే లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి కొందురు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మొబైలే తీసుకున్నాం అనుకో ఒ చిన్న పిల్లల దగ్గర నుంచి మొబైల్ క అంటే అడిక్ట్ అయిపోయినారు ఒక ఒక ప ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ మొబైల్ చేతిలో లేకున్నా వాళ్ళు ఉన్ డ లేరస్సలు
ఊ ఇంకా దాంట్లోనే అంటే కొందరు మంచిగా కూడా యూజ్ చేసుకుంటారండి ఇప్పుడు ఏమన్నా ఆన్లైన్ క్లాస్లు వినలన్నా ఇంక ఏమన్నా అంటే ఇప్పుడు కుకింగు అన్నా చేయలన్న
కుకింగ్ అదన్న చేయాలన్న ఆ యూట్యూబ్స్ లో కన చూసి నేర్చుకొని చేస్తూ ఉంటారు
అవునా మీరు ఏమన్నా చేసారాండి ఇది వరకి
అంటే అండి
మీరు ఎప్పుడనా వంటలు చేసారా అండి
ఆ నేస్ నేన
మీరే అండి
నేను ఎప్పుడు చేయలేదండి
ఎందుకని అండి మీకు రావ వంటలు చేయడం అనేది
ఆహా రావు
నేర్చుకోరా మరి ఇంక ఎప్పుడు నేర్చ్ అంటారండి
నేర్చుకునేది ఇంకా ఇప్పుడయితే ఆ ఏ ఇప్పుడు టైం లేదు ప్చ్ టైమ్ ఉన్నప్పుడు నేర్చుకోవాలి మీరు చేస్తారా కుకింగు
ఉమ్ చేస్ చేస్తానండి కని ఎవరు తినగలుగుతారో ఎవరు తినలేరో చెప్పలేనండి
మీరైనా తింటారా
ఆ నేను నేను చేసుకున్నా కాబట్టి ప్రశాంతంగా ఆనందంగా తింటాను
ఆహా అంటే మీరు ఎక్కువగా నాన్ వెజ్ చేస్తుంటారా లేకపోతే వెజ్ ఐటమ్స్ చేస్తారా
నా నాకొక్కదానికైతే నాన్ వెజ్ చేసుకుంటానండి అందరికి అ అంటే వెజ్జే చేస్తాను
ఆహా
ఉమ్ అంటే ఆ క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు బాగా రుచి అనేది బాగా వస్తది
అవును
హుమ్
అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చేసి పెట్టలేదా
ఆ చేసి పెట్టానండి చాలా సార్లు చేసి పెట్టాను
ఉ
ఇంటికెళ్ళినప్పుడల్లా ఇంకా చేయటమే వంటలే ఇంకా
నేను అంతే అండి ఇంట్లో వాళ్ళకైతే చేసి పెట్టలేగని నేనే అయితే చేసుకో తిన్న అంటే పెద్ద అంటే ఆ చాలా ప్రాసెస్ లో జరిగేట్టు కాక సింపుల్ గా ఉంటాయి కదా మ్యాగీ ఆమ్లెట్ దోశ అలాంటివి చట్నీ అలాంటివి అలాంటివి నేనే చేసుకొని తిన్నా అంటే ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టలేదు ట్రై చేయలేదు కూడా
అంటే మీకు చేసుకోవడం రాదా మరి
రాదు కాబట్టే కదా చేయలేదు
నేర్చుకోవాలి కదా
నేర్చుకుంటాం ఫ్యూచర్ లో
నేర్చుకోండి నేర్చుకోండి నీదానంగా
అవును ట్రై చేయ్యాలి
ఇప్పటికే నేర్చుకోలేదంటే ఇంకెంత స్పీడ్ లో ఉంటారులే నిదానంగా నేర్చుకోండి ఏమైంది
అవును అవును ఇప్పుడే వంట నేర్చుకొని ఇప్పుడే ఏం చెయాలి అంటే అది అవసరం ఇంకా మనమే చేయాలనే పరిస్థితులు వస్తే నేర్చుకోవాలి
మంచి అభిప్రాయం అండి మీది
ఆ మీ అభిప్రాయం ప్రకారం ప్రకారము చిన్నప్పటి నుంచి వంటలున్నీ నేర్చుకోవాలని
చిన్నప్పటి నుంచిే అంటే చిన్నప్పటి నుంచి ఎవరేం నేర్చుకోరు
ఆ
ఒక ఏజ్ వచ్చాక
ఉ
అంటే ఇంట్లో అటు ఇంట్లో వాళ్ళ అటు ఇటు వెళ్ళినప్పుడు వాళ్ళుకు వొండి పెట్ట
ఉమ్
హ పల్లెటూరులో మేము ఉండింది ఆ ఓకేనండి
ఓకే అండి